ఆ హాయ్ అండి బావున్నారా
ఆ బాగున్న అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం బిజీ పిజీ అయిపోయారు అసలు కాల్ కూడా చేయట్లేదు ఈ మధ్య
నేను ఊరోచ్చానండి ఆ అన్న అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను
అవునా ఓకే
మాకా మాకు ఒక టూ డేస్ హాలిడేస్ ఇచ్చిన వెంటనే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నఅనమాట
హు హ్మ్
అంటే మమ్మీ డా డీ మేము మా హస్బెండ్ అందరం కల్ చి ఇంకా అందరం కలిసి ఉంటే అదొక హ్యా హ్యాపీనెస్ అక్క హ్యాపీనెస్ అండి మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళందరు కలిసొస్తే ఇప్పుడు ఆ దట్ సమ్మర్ హాలిడేస్ వాళ్లే వచ్చి న్నాయ కదా అందరం కలిసి ఇంకొచ్చాము ఇంకా అందరం కలిసి ఉంటే అద ఒక హ్యాపీనెస్ సన్నీంగ
అవును అవును కుటుంబం అంటేనే అంతే కదండి అందరుూ అక్కలు చెల్లళ్ళు అందరూ వచ్చి ఉంటేనే కదా అదో పెద్ద ఫ్యామిలీ అయ్యేది. టరు గా మనం ఉంటే అదో ఫ్యామిలీ యేగాని ఫ్యామిలీగానిపించదు ఏంటంటే, నలుగురు కల్స్ తీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కలిస్తే అది ఒక ఆనందం అనమాట.
కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళండి
ఆ మీ అత్తయ్య మామయ్య గారు వచ్చారట కదా విన్నాను విన్నాను ఆ అదే నా కూడా మొన్ననే మా ఇంటికి కూడా చుట్టాలు వచ్చి వెళ్ళారు పెళ్ళుందని వచ్చి వెళ్ళారన్నమా మాట
అవునండి అవును
ఆ ఈ పెళ్ళంటే హడావ అడి దాని తాలూకు చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు కదా
అవునండి ఏంటంటే అప్పట్లో పది మంది పదకొండు మంది ఉండేవాళ్ళండి పిల్లలు ఇప్పుడైతే టె ఒక్కళ్ళ ఇద్దరు చాలనుకుంటున్నారండి ఇప్పుడు పప్రజెంట్ సిచువేషన్ బట్టి అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి కదండి లివింగ్ కాస్ట్ పెరిగి పోయింది ప్రతి ఒక్కయి ఏం కొనాలన్నా కాస్ట్ పెరిగిపోయింది
అవును అవును
దానివల్ల అందరూ ఒకటి ఒక్కటి ఒక్ ఒక్కళ్ళు ఇద్దరు అట్లా ఫిక్స్ అవుతున్నారు పిల్లల్ని
అవునవును
కనన్ ది ఒకప్పుడు పెళ్ళి అంటే ఐదు అందరు కుటుంబం అంతా త కలిసి ఆ ఐదు రోజు పెళ్ళిళ్ళలాగా చేసే వాళ్ళండి. అప్పుడు ఎక్కువ కష్టం అనిపించకపోయేది ఇప్పుడు చూడండి అంత రెడీమేడ్ లైఫ్ అయి పోయింది ముహూర్తం టైంకి రావడం అక్షింతలు ఎసేయడం భోజనం చేసేయడం అదే రోజు వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నారు.
ఆ
అప్పుడు కూడా పెళ్ళి అప్పుడు ఏంటంటే మన పా ఇప్పుడు మన అమ్మమ్మలు నానమ్మల టైంలో అందరు ఇంటికి వచ్చి అందరు కార్డు ఇయడము అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని కొత్తగా టెక్నాలజీ మరి వాట్సాప్ లో కార్డ్లు పంపియడం స్టార్ట్ చేశారండి.
ఆ ఏ ఇప్పుడు ఏంటంటే ఇంటికొచ్చి పిలవటాలు లేవు పెళ్లి కార్డులు కూడా ఫోన్ లో పెట్టి వాట్సాప్ లో పెట్టి పంపించి తప్పకుండా రండి పెళ్ళిళ్లకి అని చెప్పని చెప్తున్నారు.
ఫోన్ చేసి మరి చెప్పేస్తున్నారండి కొంతమంది కొంతమంది ఏమో వాట్సాప్ లో కార్డ్ పెట్టేస్తుర్రు ఒకప్పుడు మనం ఏంటి ఓ తాటాక్ పందిర్లు వేసి అందరం కలిసి అరిటాక్ లో భోజనాలు పెట్టడం అట్లా చేసేది కదండి. ఇప్పుడు అంతా రెడీమేట్ ఒక డెకరేషన్ దగ్గర నుంచి అన్నీ ఇప్పుడు ఈ వాళ్ళ క్యాటరింగ్ తో సహా అట్లా అట్లా అయిపోయిందండి రెడీమేడ్ లైఫ్ ఇప్పుడు
అవునవును ఒకప్పుడు పెళ్ళిళ్ళంటే అందరు అందరు ఇంటికి చేరి ఐదు రోజులు అంటే వారం ముందు నుంచే ఇంటికి చేరి సందడి సందడి చేసేవారు.
అవునండి అవును
ఆ ఒక పెళ్ళిళ్ళంటే ఐదు రోజులు పెళ్లిళ్లు చేస్త చేసేవారు. పైగా ఒకటి రెండు రోజులు కాదు ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు
అవును అది కూడా కొంచెం
దంచడం అని ఒక రోజేమో పెళ్లి కూతురుని చేయడం అని ఒక రోజు రోజేమో ఆ అదేంటీ హ మెహందీ పండుగని అట్లా రకరకాల రకాలుగా చేస్తున్నారు ఉమ్ ఇప్పుడేమో అంత మారిపోయింది అసలు ఏదైనా రెడీమేడ్ అనమాట అప్పటికప్పుడు పందిరేసేస్తున్నారు అప్పటికప్పుడు పెళ్లి కూతురు రెడీ అయిపోతుంది అంతా ఒక గంటలో రెడీ అయిపోయినట్టు అయిపోతున్నాయి
అవునండి ఇప్పుడు ఒకప్పుడైతే మన చుట్టాలు మన అందరం కలిసి ఉండి ఇప్పుడు పెళ్లి కూతురికి శారీ డ్రేపింగ్ కూడా సపరేట్ గా మెహ మెహందీ పెట్టడానికి వేరే వాళ్ళు వస్తున్నారు
అవును
అప్పుడు అయితే ఏంటి గోరింటాకు ఉండేదండి ఒకప్పుడు గోరింటాకు పెట్టేసేవాళ్ళు ఇప్పుడు అంతా మో టెక్నాలజీ పెరగడం వల్ల కోన్ ఫాస్ట్ కోన్స్ అనీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి
ఆ
అందులో కాళ్ళకి పారాని రాయడం జరిగిది లాస్ట్ అంటే ఒకప్పుడు మనకి మన అమ్మ వాళ్ళ ఏజ్ ఆ టై లో పారాని పెట్టడం జరిగిందండి ఇప్పుడు ఏంటండి అం త టెక్నాలజీ పెరిగిపోయి రెడీమేడ్ కోన్స్ లెగ్స్ కాళ్ళకి గుడా కోన్ వేసెస్కుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్ అని అంతా టెక్నాలజీ మారి పోయిందండి
ఆ అన్నిీ రెడీమేడే కదండి ఇప్పుడు
ఒ అప్పుడున్నంత ప్రేమలు ఇప్పుడు లెవ్వండి కొంతమంది చూస్తున్నానండి కొంచెం ఏ ముసల్లోలు అయ్యారనుకోండి మన మమ్మి యే డాడీ గాని అత్తయ్య మావయ్య గాని కొంతమంది అండి అం త క్రూరంగా ఓల్డేజ్ హోమ్స్ లో యెసేస్తున్నారండి వాళ్ళతో కలిసి ఉంటేనే కొంచం మన మన పిల్లలకి గూడా అప్పుడ స్టోరీలు వాళ్ళు చెప్త చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పడం వల్ల పిల్లలు కూడా మంచి మోటివేట్ అయ్యి మంచి చదువుకుంటారు గదండి
అవును అందుకే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి ఉన్నప్పుడే అందరూ గలిసి ఉండడము తలా ఒ ఒక పని చేసుకోవటం పిల్లల ఇ కూడా సందడి సందడిగా ఉండేది ఎందుకంటే పెద్దనాన్న పిల్లలని బాబాయ్ పిల్లలని అత్త పిల్లలని అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటే ఆ ఉండే సందడే వేరు కదా
అవునండి అవును మీరన్న హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్
అందరూ ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ విడిపోయి ఆ ఎవరు జీవితాలు వాళ్ళు చూస్ కొని ఏ ఎవరూ పరిస్థితి వాళ్ళదిలెండి. దాన్ని మనం ఏమి అనలేములే కానీ అంటే ఏంటంటే ఎవరూ వృత్తి కొద్ది వాళ్ళు విడిపోవాల్సి వస్తోంది. ఉద్యోగ వృద్దిగురించి వెళ్లాల్సి వస్తు సొంతపట్ల
కానండి అందరం కలిసి ఉంటే ఆనందమే వేరండి. అందరం కలిసి ఇప్పుడు పండగలు ఏమన్నా వచ్చినా గాని పెళ్ళిలనే గాదు పండగ పండగలు ఏమైన వచ్చినా అందరు కలిసి పిండి వంటలు చేసుకోవడము ఇల్లు క్లీన్ చేస్ కోడమేమో అన్నీ అందరం కలిసి చేసుకుంటే మనకు ఎక్కువ అలసట అనిపించదు. అందరితో కలిసి ఉన్న ఆనందం గూడా ఉంటదండి.
అవునవును
ఇప్పుడు చూడండి ఏదన్నా ఒక పండగొచ్ వచ్చిందనుకోండి. మనం ఒక్కళ్ళు ఉన్న దాని కన్నా ఒక టూ ఫోర్ టూ త్రీ ఫ్యామిలీస్ కలిసి ఉంటే ఆ పండగ అనేది చాలా డిఫరెంట్గా ఉంటదండి. హ్యాపీగా ఉంటది. పిల్లలు కూడా
అవును
పిల్లలు అందరు కలిసి డీజేకిి డ్యాన్స్ చేయడము సంగీత్ అదొక హ్యాపీనెస్ ఎట్లైనా అండి ఒక కుటుంబంలో ఆ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఏంటంటే అమ్మ నాన్న కూతురు కొడుకు అంత వరకు కే ఉండేది. కానీ అప్పట్లో అప్పుడు రోజు ఇల్లల్లో ఏంది నానమ్మ తాతయ్య అమ్మమ్మ అట్లా రిలేషన్స్ అనేది ఒక రిలేషన్స్ అని మెయింటైన్ చేస్తే వాళ్ళకి కూడా తెలు కొంతమంది చూస్తున్నాండి పిల్లలు ఆ పిన్ని బా బ్బయ అని తెలియక కొంతమంది ఆంటీ అంకులని పిలుస్తా ఉన్నారు.
అవునవును.
మనం కూడా పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడల్లా పై పల్లెటూర్లకి తీసుకెళ్ళి వీళ్ళు మీ పిన్ని వీళ్ళు మీ బాబాయ అని చెప్తూ ఉండాలండి.
అవునవును రిలేషన్ అది చెప్తుంటేనే పిల్లలకు కూడా తెలుస్ అవును
ఇప్పుడు ఫంక్షన్స్ కెళ్తే కొంతమంది మమ్మీ వాళ్ళు మనకి ఏమైతారు మమ్మీ అంటరు పిల్లలు కొంతమంది
అవునవును
అందుకే మనం వెళ్ళే అంటే మనం వెళ్ళిన పిల్లలకి హాలిడేస్ టైమ్ లో తీసుకెళ్ళి ఎట్లయినా పల్లెటూరు వెదర్ చాలా డిఫరెంట్ ఉంటదండి. ఆ వాతావరణం ఇ సిటీలో ఏంటండి వా ఎవర్ బిజీ లైఫ్ వాళదే పల్లెటూర్లో అనుకోండి మనం రిలేష షన్ కాకపోయినా రిలేషన్ కలుపుకొని అక్కా చెల్ల అన్న తమ్ముని పిలుచుకుంటూ ఉంటారు
అవును అవునువును
ఇట్లా పిలుచుకోవడం వల్ల వాళ్ళ మనసు కూడా స్వచ్ఛంగా ఉంటందండి ఏ కల్ మషం లేకుండా పల్లెటూరు లో ఉండు
ఏం కూర్ చేసావు ఏం చేమటక్క ఏ ఎ ఎలా ఉన్నావు ఏంటని వాళ్ళ పలకరింపులు అవి ఉంటాయి్ తిన్నావాక్క లేదా అక్క ఏం చేసి ఇ్వళ అని చెప్పని అడుగుతూ ఉంటారు
సాయంత్రం అయితే అండి అంత ఒక అరుగు మీద కూర్చొని అంత కూర్చొని మాట్లాడుకోవడం కొంచంసేపు రిలాక్స్ కొంచసేపు అ కూర్చొని మాట్లాడుకుంటే మనకు కూడా కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటది కదండి
అవునవునవును
ప
అంటే కదండి ఫ్యామిలీ అంటే అంతే కదా ఆ అందరు కలిసి ఉంటే అదో అంద్ర చే ఆనందం వేరు ఒండరిగా ఉన్న జీవితం వేరు
అవునండి అవును ఇప్పుడు చూడండి ఒక్కళ్ళు ఒకే పాప ఉన్న ఇప్పుడు ఒక పాపు ఉంద అనుకోండి ఆవిడ ఒకలా ఒక పాప ఉంటే ఒక లాగు ఉంటది నలుగురు ఐదుగురు ఉన్నా అనుకోండి వాళ్ళ మెంటాలిటీ ఒక లాగు ఉంటది
అవునవును
వాళ్ళు ఒక ఒక్కలే ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఏంటి ఒక అందరితో కలిసి ఉండడము ఇట్లా మాట్లాడడం వాళ్ళకి తెలీదు కలిసుండలేరు దివాళ్ళు అదే నాలుగు నలుగురు అనుకోండి నలుగురు నలుగురు ఐదుగురు ఉన్నారు అనుకోండి పిల్లలు వాళ్ళకి తెలుస్తది ఎట్లా మాట్లా మాట్లాడాలి ఏంటి వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎట్లా ప్రవర్తించాలి మంచి అనేది చెయడాని తెలుసు స అంటే ఒక్క పిల్లలు ఉన్న కొంచెం కొంచం గారంగా ఉంటారు కదండి గారాభంగా ఉంట
అవును అవును వాళ్ళకు కూడా కోస్ ఒకసారి అనిపిస్తూ ఉంటుందండి. నేను ఒంటరి దాని అయిపోయాను. నాకు ఇంకొకళ్ళు ఉంటే బాగుండేది తమ్ముడు చెల్లు అక్క ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుండేది. అని అనుకుంటారు కదా.
అవునండి కంపల్సరీ అలా అనుకుంట్రూ కంపల్సరీ ఒక తోడ్ అనేది ఉంట ఉండాలండి
అవును అదే అది కదా అందుకనే కదా ఇప్పుడు అందరు కూడా వేరు వేరు వెళ్ళిపోయినా ఏదైనా ఒక ఫంక్షన్ లో కలుసుకుంటే ఆ ఇప్పుడు వచ్చే ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి
మీర ఎక్కడికైనా మీరుందే ఇక్కడికేనా వెళ్ళారండి
అంటే దేన్ని ఇగండి ఫ్యామిలీ ఫ్యామిలీ ట్రిప్ అంట మొన్న ఈ మధ్య పెళ్లికి ఒకటి వెళ్ళొచ్చామండి. పెళ్లి ఒకటి మా రీసెంట్ గా ఒకళది. మా ఫ్రెండ్ వాళ్ళది. పెళ్లిి ఒకటి జరిగితే దానికి వెళ్ళొచ్చాం అనమాట అందరం. ఎంతే ఆ చుట్టాలందరు వ చెరువు అక్కడే అదే ఆప్యాయత అక్కడే కలిసేది అంతే కదా ఆ పుట్టి రోజుల్లో ఎవరు వచ్చి పలకరిస్తడం అట్లాంటివి జరగవు కదా దా ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడే అందరు కలుసు కొని మాట్లాడుకోవటం అంతా జరుగుతుంది
అవునండి అవునండి అవును అదొక సంత సంతోషమ అండి అందరం కలిసి ఉంటే
అవును అంతే కదా మరి
పల్లెటూళ్లలో చూడండి ఆ ఇప్పుడు మా ఆకుకూర్లు గానీ, ఏమైనా ఆకుకూర్లు ని కూరగాయలు గాని, వాళ్ళే సొంతంగా వాళ్ళే పండించుకుంటా ఉంటారు. ఇప్పుడు గోంగూర గోంగూరుగా పొలం గట్ల దగ్గర వేస్తే గోంగూర నాటుకు నాటుకుంటారు
అవును
సరే అండి ఓకే అండి మరి
ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి అదే